ఎండా
ఆ వినిపిస్తుంది
ఏం చేస్తాన్నవ్
ఏంలే లేస్నా, వండుకున్నా
హాలిడేనా ఈ రోజు?
తిన్న గ్యాప్లా, అ మీకియ్యలే హాల్డే
లేదు హాలిడే లేదుకని నేనే వోలే.
ఎట్లన్నానే బంద్ చేస్తుండే గావచ్చు
ఆ అయ్యా షెట్
ఉమ్
నేనేం బోలె కదా ఏం కాదులే
ఉమ్ మాకు మెసేజ్ బెట్టదు డొప్లో
ఆ అవునా
ఉమ్
అవును ఎందుకు మరి హాలిడే ఈ రోజు?
అదే ఇప్పుడు అన్ని రేట్స్ పెంచుతున్నారు కదా మళ్ళీ. బుక్కులు రేట్లు, కాలేజ్ ఫీర్లు అవి ఇవ ఎక్కువ పెడుతున్నరు. ఏదో ఉంది సంథింగ్ ఇంకా ఇగ దాని గురించి ధర్నా చెస్ తున్నరట అట్లని ఈ రోజు మళ్ళీ ఫోర్టీన్త్ గుడ హాలిడేనే ఉంది.
ఫోర్టీన్త్ గుడ నా మల్ల వెనస్డే
ట్యూస్డే
ట్యూస్డేనా బెటర్ అయితే ఉం ఇక మండే కూడా పోన్ కాలేజ్ కి
ఆ రోజు ఏబివీపి బంద్
ఆహా
ఆ రోజు స్కాలర్షిప్స్ గురించి
ఆహా అ నిన్ నేన్ నే కూడా ఓన్ అనుకుంటాను ఒక వన్ వీక్ అట్లా ఓన్ అనుకుంటాను
నేను నేని నేను నిన్న గేట్దునికి వస్తుండే హాఫ్ డేనే మా సార్ గాడండి మా సార్ అండి రే రేపు కాలేజ్ ఉంది పక్క రావాలి అదంతా ఒత్తుతుద అని చెప్పిండు ఇక అట్లా అనేసరికిక ఫుల్ డే ఉన్నాం నిన్న హాఫ్ డే సే ఇలా రే రేపు కూడా సోని ఎట్లాన్న సాటర్డే
మాకు బ న జమున్ సాటర్డే అటెండెన్స్ చేస్తారు పోయినా పోకున్నా
ఉం
అందుకే ఇగ పోతేలే వెనర్స్డే రోజు ఎవ్వరు పోరు సాటర్డే రోజు కూడా పోరు అంతే వెనర్స్డే ప్రాజెక్ట్ ల్యాబ్ ఉన్నది ఇగ అందుకని పోరు
ప్రాజెక్ట్ స్టేజ్ వన్
ఆ
మాకు కూడా ప్రాజెక్టు ఉంది కానీ దాంట్లో తీగది కుసారి వడ్తది రిస్కె
అవును మీకు ఇంటర్షిప్స్ ఏమ్ చేయమని చెప్పలే
ఆన్లైన్ ఇంటర్న్షిప్ చేపిచ్చిరు అది ఎందుకు చేపిచ్చిన్రో వాళ్ళకే తెల్వలే ఫస్ట్ ఫ్రీ అని చెప్పి చెప్పించురు లాస్ట్ కి పన్నెండు వందలు కట్టామన్నారు ఈ సర్టిఫికెట్ వద్దు ఇంటర్న్షిప్ పొద్దున పన్నెడోందాలు కూడా కట్టినా
అహ
హు హామ్
నాకు ఏం లేదు కరెంట్ లేదు ఇంట్లా అంటే కరెంట్ పోయినంతా టిఫిన్ తిని కోసేపు పడుకున్నా ఇగ అంటే పడుకోవడం మీన్స్ ఫోన్ చూసుకుంటా అట్లా బెడ్ మీద లీన్ అయినా అంతే
ఆహా
ఆ అయిపోయింది వెనస్డే నే అయిపోయింది మిడ్ మండే త్రీ డేస్ డైలీ టూ ఎగ్జామ్స్
ఓహ్హో ఫై సబ్జెక్ట్స్అ
ఆ ఫైవ్ సబ్జెక్ట్స్
ఒక ల్యాబ్ ఆ
ఆ మీ కూడానా
మాకు రెండు ల్యాబ్లు ఫైవ్ సబ్జెక్ట్స్
మీకెప్పుడు మీకేప్పుడు స్టార్ట్ అయింది అసలు కాలేజ్
జూన్ థర్డ్ కి
ఆహా మీగుడాఉంటది కావచ్చు ఇగ మిడ్
వచ్చే నెల ఉంది
మ
వచ్చే నెల వచ్చే నెల ఎనిమిది తారీఖు నుంచి స్టార్ట్
ఆ హా
ఉ
మాకే అంత తొందరగా అయిపోతంది మా అకాడమిక్ ఇయర్ కూడా మా చ్చు ఏప్రిల్ వరకి లాస్ట్ ఇయర్ ఫోర్త్ ఇయర్ కూడా
అయితే ఇగా ప్లేస్మెంట్స్ లేవా ఏమి
అయితే వస్తున్నాయ్ కానీ ఏమైతుందంటే మై టూ కాల్ కాలజెస్ అనమాట ఒకటి మెయిన్ కాలేజీ మాది ఇప్పుడు జెయెన్టియు మా బ్యా చునుంచి ఆటనామస్ అయింది
ఆహా
టు వస్తే ఫస్ట్ ఓల్డ్ ఓల్డ్ కాలేజ్ ఉంటాయి కదా ఓ వాల్ ఓల్డ్ వాగ్దేవి ఉంటాదనమాట వాళ్ళకి అయిపోయినంక్ కా మాకంటా ఒకవేళ అయి తే నేను మొన్న సార్ని అడిగుతే సార్ అన్న ఆ సార్ చెప్పిండు కదా ఇట్లా ఒక సార్ ఉంటాడు ప్లేస్మెంట్స్ దగ్గర ఆయన పోయి చెప్పండి ప్లేస్మెంట్స్ వచ్చినా మా కేమి ఇన్ఫర్మేషన్ వస్తలేదని ఆయన డైరెక్ట్ మీకే కాంటాక్ట్ అయితాడు ఆ సార్ మంచోడు అట్లా అన్నాడు. అయితే ఇగ మండే పోయ్యి అడుగుదామని చూస్త్ స్తున్నా ఒకవేళ ఎబ్బ ఏమ్స్ అప్పుడే అయిపోతే ఇంటికన్నే కు చొని చదువుకుంటా కాలేజ్ కూడా పోను మా అంటే త్రి హండ్రెడ్ కండొనేషన్ కట్ తే అయిపోతది అంటే సెవెంటీ సిక్స్టీ ఫైవ్ బీలో అట్లుంటే స్ త్రీ అయితే ఒకసారి ఏమన్నాడు అంటే సార్ కాండొనేషన్ లే కున్నారు నుంచి అడిగేస్తాం అందరు ఆటేనేన్స్ యేస్తున్నారు చెప్తే కాలేజ్ పోకున్నా కూడా. అంటే యేపిచ్చుకోవచ్చు ఒక హెచ్ఓడి అటెండెన్స్ తప్ప మిగతయన్ని.
ఉహు మాకు మండే ఉంది వత్తుసా అంతా మాకు మండే ప్లేస్మెంట్ ఉంది ఎయిట్ జిపే వాళ్ళకి
ఆ హా
మత్తుస కంపేని
ఉహు
సిక్స్ పాయింట్ ఫైవ్
అదే అన్న నేను అందరికి అయితున్నాయి సార్ ప్లేస్మెంట్సు, మన కాలేజీలోనే అయితలేవు అట్లా మొన్న ఒకటి వచ్చింది కానీ అది మా సీనియర్స్ అటెండ్ అయిల్లు
మొన్న ఒకసారి టువెల్వ్ ల్యాక్స్ వచ్చింది దాంట్లో ముగ్గురు సెలెక్ట్ అయిర్రు మా మా వొళ్ళు.
ఆహా
ఇంగా రెండు వచ్చినాయి
మన్షా కూడా అయితున్నాయన్ తనకు కూడా అయితున్నాయంటా ఉ ఏమో
సెలెక్ట్ అవ్వలే అంటాగా నువ్వు
ఆ ఒక సిస్కోది ఒకటి వచ్చిందంటా అంతకు ముందు ఒకటి వాళ్ళకి రిటర్న్ అసలు నేను షాక్ అయితాను తెలుసా అందరు చెప్తుంటే రిటర్న్ టేస్ గంత కాపీ జరుగుతుందని వాళ్ళ కూడా టాచ్ విచింగ్ ఉండేనంటా.
మా కాలేజ్లో ఫస్ట్ టెక్నికల్ పెట్టినురు తర్వాత అహ ఫస్ట్ ఆయాప్టిట్యూడ్ టెక్నికల్ పెట్టిర్రు మొత్ త్తం చూసి రాసుడే
ఆహ ఆహ్.
చూసి రాసి ముగ్గురు సెలెక్ట్ అయ్యారు ఇంటర్వ్యూ రౌండ్ లో. రెజ్యూమ్ లో స్కిల్స్ పెడతాం కదా జావా పైతాన్ అవి.
ఆహ్.
అవి బేస్ చేసుకొని కాన్సెప్ట్స్. అవే అడిగింరంటా ఇక ప్రాజెక్ట్. క్స్ ప్రాజెక్ట్స్ ఏం చేసినవ్ ప్రాజెక్ట్ లో ని ఏమంటారు. ఆహ్ అన్నిరులే అంది.
ఆహ్ మత్ ప్రాజెక్ట్ కొలాబరేషన్ తెల్సా. అడిగితే మనం ఏం చెప్తాం ఏం చెప్పాలేము.
ఉమ్ మా దోస్త్ మా మా. మా ఫ్రెండ్ గాడిదీ ఆ రౌండ్ లోనే పోయింది ఎల్ ఈ వన్ ది. నాది ఎల్ ఈ సిక్స్ ది పాపం వాడు మస్తు చదువుతాడు మస్తు ట్యాలెంట్ ఆడు. వాడికివస్తే మంచిగా ఉంటది.
కొలాబరేషన్ ఏ మాకు తెలుసు ఏమి ఉండదు వాళ్ళు వన్ వీక్ ప్రాజెక్ట్ అంటుండ్రు. ఆహ్ అప్పుడైతే ఏమైందంటే ఆహ్. ఏం లేదు లాస్ట్ కి లాస్ట్ టూ డేస్ ముందేమో. కోడ్ ఇచ్చిండు డౌట్స్ ఉంటే అడగండి ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తా అన్నాడు. ఏ డౌట్ అడిగినా ఆయనకు వచ్చిందే చెప్తాండు. అంటే ఒకటే ఆన్సర్ ఏదొచ్చినా. అదే చేపుతాండు ఏయ్ అడిగి వేస్ట్ ఈయన. నేను అదే అనుకున్నా అడిగి వేస్ట్గా అడుగు అడుగుతే వేస్ట్. అని అడగడం మన్ ఆహ్ అర్థమైందని. చెప్పిసి వదిలేసినం ఇగ తర్వాత మళ్ళా డాక్యుమెంటేషన్.
ఉమ్.
ఆహ్ మళ్ళా ఆ డాక్యుమెంటేషన్ కూడా ఎట్లిచ్చిండ్రు తెలుసా వాళ్ళు ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్. పేజస్ ఇచ్చిండ్లు. మా కాలేజ్ లనేమో ఒక ఫార్టీ ఫార్టీ పేజెస్ మొత్తం ఫిఫ్టీ. పేజెస్ మ్యాటర్ అంతే ఉండాలి వాళ్ళు. టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ పేజెస్ మ్యాటరే ఇచ్చిండ్రు.
ఉహూ మా. నా ప్రాజెక్ట్ ఒకటి సింగిల్ చేసినం. బట్ గ్రూప్ ది అస్మది ఎక్స్ప్లెనేషన్ ఏమి చేయాలని. ఉమ్ ఆహ్.
ఉహూ. మాకు అట్లా ఏం లేదు మాకైతే ఎట్లా తెలుసా గ్రూప్ లో ఒకళ్ళే బలి చేస్తారు. అది నేనే మా గ్రూప్లా. అవున్ నువ్వేనా. వాహ్.
ఆహ్.
ఉమ్. మొత్తం బ్రాంచ్ చేంజ్ అయినాక మొత్తం చేంజ్ అయినావుగా.
ఏమో ఈసారి చేంజ్ చేయమని చెప్పినాం.
ఆహా.
ఇయన దిగ్
చేస్తారువా చెయ్యరు అయినా, ఫస్ట్ ఏమి ఏముంటే అవే కంటిన్యూ చేస్ స్తారు మళ్ళా దానికి టైం పెట్టి చెయ్యరుగా
మాకేమో చేంజ్ చేస్తామన్నారు మరి మా టీమ్లోన అయితే ఎవన్కి చదువురాదు ఒక అమ్మాయి ఉంది దానికి అసలే రాదు
మ్
మ్
మరి ఎవరు చేసిల్ లాస్ట్ టైం ప్రాజెక్ట్
నేనే చేసిన ఆ బి సెక్షనొళ్ళు ఉంటారు కదా, వాళ్ళు తీసుకున్న అది అదిస్ కానీ నేమ్స్ చేంజ్ చేసినా ఫస్ట్
ఆ
అట్ల అట్ల సెట్ అయింది అది
మీ ఆ అమ్మాయి ఏం చేయలే మీ బ్యాచ్ లో ఉన్న ఆమె
అది సూడ్నికి సోక్లాడి కాని ఏం చేయదు పాడలేదు టైంపాస్ కి ఇ ఇంత లిప్స్టిక్ పెడతాది
ఆహ్
ఇంత లిప్స్టిక్ పెట్టుకొని వస్తాది షో చేస్తది మొత్తం కానీ అందంగా ఉంటాది లే గా, లేదు లేదు టీమ్ చే కానీ అది ప్లే గర్ల్ ప్లే బాయ్స్ అంటారు కదా ప్లే గర్ల్ అది. నేను దాన్ని ఒక్కసారి మాట్లాడలే దాన్ది ఏం అడగలే నేమ్స్ చేంజ్ చేసిన అదేమంటారు డాక్యుమెంటేషన్ చేసినా
ఆ
సార్ గాడు వైవా కూడా పోయినాం బబ ఫస్ట్ నన్నేం అడగలే వాళ్ళని అడిగిర్రు ఎల్లిపొండ్ర అనన నన్నయితే ఏం అడగల ఆడ అసలు
నువ్వే ప్రాజెక్ట్ లీడర్ కాబట్టి ఏం అడగలేదు
వాళ్ళనే వాళ్ళని అడిగారు అసలు నే సింగిల్ ప్రాజెక్ట్ అడిగింది వాళ్ళని గ్రూప్ అడగల మల్ల
ఆహా అట్ల సింగిల్ ప్రాజెక్ట్ అసలు ఎక్కడ లేదు తెలుస అట్ల సింగిల్ ప్రాజెక్ట్ అని
రెండు రెండు చెప్పాలి అయితే వాళ్లని అడిగితే ఇగ వాళ్ళు ఏం చెప్పలె
ఆ
నన్ను అడిగితే నేను చార్ చెప్పింది కొంచమన్నా ప్రిపేర్ అయి పోయినా నేను
ఆహా
నన్ను అడగలే ఇగ వెళ్ళిపో అనంగానే ఇగా వీల్లేమి రెడీగా ఉండే ఇంగ వచ్చేసిన ఇంగ అట్లనే
ఆహ
మ్